ఆ గుడ్ ఈవెనింగ్ అండి ఏంటి ఆ బావు ఏం చేస్తున్నారు
నేనా మేడం ఏం లేదు ఇయ్యాల పేపర్ చూస్తున్నాను మేడం ప్రస్తుతానికి ఇప్పుడైతే
అవునా న్యూస్ పేపర్ తెలుగు ఇంగ్లీష్ అన్ని
తె తెలుగు చదువుతాను నేను నాది చెప్పాను నేను తెలుగు బే మేడం నేను ఫస్ట్ నుండీ మేబీ ఇంటర్ వరకు తెలుగు మీడియమే చదివాను మేడం
అసలు ఇట్లా హిందీ వచ్చిన వాళ్ళకి తెలుగు ఎక్కువ రా కానీ అ అనిపిస్తుది కాని కొందరు కొందరు తెలుగు యే బా మాట్లాడతారు ఇప్పుడు హిందీ మీరు ఎక్కువ ఉర్దూలో చదువుకుంటరు కదా
సది ఈ ఎప్పుడు ఇగ మొ పైగా నా ఫ్రెండ్స్ కూడా సగ్గం మంది
అవును ఫ్రెండ్స్ వల్ల తెలుగు మంచిగా వస్
హ్మ్ అయినా దివాళి అసువంటి నాకు ఏదైనా ఫెస్టివల్ ఉన్నాగాని నాకు పిలుస్తారు మేడం దివాళి అసువంటి టైమ్ లో పిలుస్తారు వాళ్ళు ఏదైనా చేసినప్పుడు కూడా పిలిచి పిలుస్తారు ఏదైనా బర్త్డే అసువంటి ఉంటే మనం ఇంట్లా జరిగినా మా ఫ్రెండ్స్ పిలుస్తా ఉంటారు ఫస్ట్ సంక్రాంతి టైం లా చెక్కినాళ్ళు అవి ఇవి తెచ్చి ఇస్తాంటారు ఇగ నేను కూడా వాళ్ళకు రంజాన్ బక్రీద్ రోజున పిలుస్తా
అవును అట్ల ఇస్తే మంచిగా అనిపిస్తది
హ్మ్ వాళ్ళు వస్తాంటారు మేము వాళ్ళ ఇంటి దెగ్గర హ్మ్
ఆ ఆమె కూడా హిందీ మాట్లాడుతది కానీ మాకంటే మంచి తెలుగు మాట్లాడతది రాస్తది చదువుతది మా ఇంకా హిందీ రాదు సరిగ్గా ఆమెకు మాత్రం హిందీతో పాటు తెలుగు కూడా వచ్చు
హ్మ్
అట్లానే ఉంటరా
ఇంగ ఫెస్టివల్ ఆ ఇంగ మా ఫెస్ట్ ఒకవేళ టైం లో కూడా పిలుస్తారు పోతా నేను కూడా దివళీ టైంలో అయితే సెలబ్రేషన్ చేస్తాం ఇగ వాళ్ళ టనే
అవును
హ్మ్ వాళ్ళ పూజ కంప్లీట్ హ్మ్ పూజ కంప్లీట్ అయినాక ము ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళు వీళ్ళు అందరు ఉంటారు
ఆ
బాములు అన్ని పేల్చిన తర్వాత ఒకటి పండేండున్నరా ఒకటి టైం లో మళ్ళ కూర్చొని ఇంగ
దసరా అప్పుడు మీరు వెళ్తారా కావజ్ నగర్ లో గుట్ట మీద అక్కడ రవణాసుర వెళ్తారా బాగుంటది అక్కడ నేను చిన్న ఉన్నప్ హ్మ్ ఆ ఈస్గామ్ లో బాగుంటది కానీ కూడ రావణాసురుని పైన
హ్మ్ అవును మేడం గుట్ట పైన అలా బాగుంటది కానీ ఈస్గామే ఎలా ఉంటది అంటే మేడం రావణ చూరు ఉంటడు ఆ టైం లో కాల్చే టైం లో ఏం చేస్తారు అంటే లైట్స్ అన్ని ఆఫ్ చేసేస్తారు
నువ్వు ఇంతవరకు ఈస్గామ్ ఎప్పుడు ఏళ్ళలే కాగజ్ నగర్ పోయి వచ్చినా కానీ మా తమ్ముడు వెళ్తాడు దానికి నేను ఎప్పుడు వెళ్ళలే ఆ దసరా టైంలో
హ్మ్ లేదు మేడం ఇక్కడ మీరు గుట్ట మీద చూసిన దానికన్నా కూడా ఇంకా బాగా అనిపిస్తది మేడం ఇదిగా అలా
ఆ గుట్ట మీద నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళతోనే కొన్ని ఇయర్స్ వెళ్ళిన ఈ మధ్య రాలేదు చిన్నప్పుడు ఊకే వెళ్లేదాన్ని
తే మీ మీ ఊర్లో చే చేస్తారా ఇలా
ఆ అక్ అక్కడ చెయ్యరు అందుకే ఓన్లీ రాములగాజ అమ్మి గుడి కెళ్ళి జమ్మి తీసుకొచ్చి అందరికి పెట్టి
ఆ టైం లో మరి మీరు ఇటు ఇటు రావాలి మీ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర్ తి దసరా మీ హస్బెండ్ ని పట్టుకొని
అవును అక్కడికి రావచ్చు కాని మా డాడీ పండుగ రోజు మన ఇంట్లోనే ఉందాం మామ్మమ్మ వాల్ల ఇంటికి ఎందుకుగాని మా డాడ అక్కడ వెళ్ళనియ్యాడు చిన్నప్పుడు అంటే వెళ్ళేది ఇప్పుడు ఏళ్ళనియ్వట్లేదు ఇప్పుడు ఇక్కడ నుండి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడమే తక్కువ కదా అక్కడ నుం ఇగ వేరేళ్ళ ఇంటికి వెళ్తాం అంటే వెళ్ళనియడు మా ఇంట్లనే ఆకన్నే ఉండమంటడు చిన్న పపిల్లలు ఉంటారు కదా మా అక్క వాళ్ళు వీళ్ళ అందరితో ఆడుకుంటుంటారు ఇగ
ఉమ్
మా అక్కకి ఇద్దరు పాపలు చిన్న పిల్లలే వాళ్ళు కూడా ఉమ్ నాకొక బాబు ఉమ్ తమ్ముడు తమ్ముంది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది మ
మిది మీది డిగ్రీ కంపలీటెన
మీ కంప్లీట్ అయిపోయింది మా తమ్ముడు మీ వైఫ్ లాగానే డిగ్రీ నేను కాలేజిన చి కోటలో చేసిన
ఇంటర్ హన్మకొండలో చేసిన
ఉహు
హాస్ట లో ఉండే టూ ఇయర్స్ హాస్ట లో ఫుడ్ ఫుడ్ పడక హెల్త్ బాలేక అసలు బా అసలు ఉండలే సరిగా ఇంగ డేస్ ఏ కావో టలో చేసినా గని కౌటల్లో ఓన్లీ టీచింగ్ ఎగ్జామ్స్ ఉండేవి కాదు కాగజ్ నగర్ కు వచ్చే ఎగ్జాంస్ వాసుంధరలోనే గుట్ట గుట్ట పైన అక్కడ గౌట్ కాలేజ్ లో అక్కడే ఎక్కువ ఆ అక్కడ సెంటర్ పడేది ఎక్కువ
ఉమ్
క్స్ సెమ్స్ కూడా కాగజ్ నగర్ లోనే రాసిన ఓన్లీ క్లాసులు మాత్రం కౌటాల్లో చెప్పేది తమ తమ్ముడు మీ వయసులో అనే ఫుడ్ సైన్స్ గ్రూప్ డిగ్రీ కంప్లీట్ అయింది మొనన్నే సిక్స్త్ సేమ్ కంప్లీట్ అయింది నెక్స్ట్ ఏం చేయాలె అని చూస్తున్నా
ఉమ్
అ
ఇగో బాయస్ అయితే ఒకే మేడం చేసుకుంటే ఏం కాదు ఫుడ్ సైన్స్ అని తీసుకొని
అదే అంటున్న ఇప్పుడు పీజి చేసి ఫుడ్ సైన్స్ లోనే చేసి తర్వాత ప్రైవేట్
అది ప్రైవేట్ అయినా చేయొచ్చు ఇంకేమవుతుంది మేడ అంటే
గౌట్ కూడా ఓస్తది మస్తు ట్రై చేసి
ఆ పై రౌడ్ కూడా వస్తది దాంట్లో ఎక్కువ ఎవరు ఉండరు
అవును అందులు ఎవరు అసలు కాలేజీ ఫుడ్ సైన్స్ లో వరంగల్ లో ఒకటో రెండోన్నాయట్ అందులో టఫ్ కాంపిటీషన్ ఉండదని వాడు అందుకే అది తీసుకున్నడు అందులో లైనా చేస్తే గౌట్ జాబ్ ఒకవేళ వచ్చిందనుకో ఫుల్ ఫుల్ సాల్రీ
లేదు దానికి లైఫ్ ఉంటది గజిటెడ్ సిద గ్రీన్ పెన్ ఆచేస్తది వాళ్ళకు లేదంటే మేడము ఓన్గా అక్కడిచ్చ మనం ఇది చేయకుండా కాని ఓన్గా దీంట్ల బయట చేసినా కానీ మనం మేబీ ఒక బయట పోయి అంటే ఇక్కడ అమ్మాయి అక్కడ మేబి హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ బెంగళూరు ముంబై అటు పూ నార్త్ ఎటో వెళ్ళి వెళ్ళామనుకోండి మేడం మేబీ స్టార్టింగ్ స్టార్టింగే సిక్స్టీ సెవెంటీ థౌసండ్ ఇస్తారు మేబి మా మా మేబీ మా ఆవిడకి వచ్చేసింది ఒక ఆఫర్ కానీ ఫార్టీ థౌసండ్ది ఇప్పుడే ఆ
కానీ ఈ గ్రూప్ బాగుంది అంత ఓకే గానికి ఉండడమే వేరే సైడ్ అనే
ఇది అంటే మేడం ఫుడ్ సైన్స్ది కాబట్టి బయట ఉంటది మేడం మన మనడ లోకల్ లో అంత లేదు అంటే ఇది స్టార్టింగ్ ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ వెళ్ళింది గా మేడం మీ గ్రూప్ అనేది ఎప్పుడు నుంచి అంటే ఇవి దాన్ని బట్టి ఉంటది మేబీ బయట అయిపో
ఆ మన సైడ్ ఇంకా అంతా ఎక్కువ తెల్వదు ఎవ్వరికీ
హ్మ్ మా ఆవిడయితే చెప్తుది అబుదాబి లా అట్లాట్లా వెళ్ళినమనుకో వన్ మంత్ వన్ మంత్ శాలరీ మనకు ఉంటాయి టూ కే
కానీ మంచిగా అందులో వస్తే సెటిల్ అయిపోతారు బెస్ట్ మంచిగా
హ్మ్
కానీ కొంచెం జెంట్స్ కి అయితే కొంచెం ఈజీ ఇస్తది ఎక్కడికైనా ఎల్లొచ్చు ఏమైనా చేయొచ్చు ఆ మ్యారేజ్ అయింది కదా ఇంకా
మ్యారేజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఇంట్లోళు కూడా మనం చదివిపిస్తున్నాం హ్మ్ ఫస్ట్ కున్నాను నేను కూడా ఎందుకంటే మేడం మనకు నేను చదివేటప్పుడు నాకు అకాడమిక్ ఇయర్ ఉండే ఇప్పుడు వీళ్ళకి లేదుగా ఇప్పుడు సెమిస్టర్ ఇయర్స్ కదా వీళ్ళకు నేను కూడా ఫస్టు అకాడమిక్ ఇయరని నేను ఫస్ట్ వద్దు అనుకున్నా తర్వాత లేదు నాకు మళ్ళీ మా వైఫ్ చె అట్లా లేదు ఇట్లా అట్లా ఉంటది మేబి త్రీ మంత్స్ అంటే టూ త్రీ మంత్స్ వన్ మంత్ పోకుండాగానే టూ మంత్స్ అయితే కాలేజ్కి వెళ్ళాలి ఇయర్ ఆ ఇయర్ లో ఈ ఫస్ట్ ఇయర్ ఒక రెండు ఇయ టూ టూ ఇయర్స్ ఉంటాయి పిజీ లో ఫస్ట్ ఇయర్ కు టూ మంత్స్ సెకండ్ సెమ్ కు టూ మంత్స్ వెళ్ళిపోతే ఫో ఫోర్ మంత్స్ లోనే వన్ ఇయర్ కంప్లీట్ అయిపోతుందని చెప్పంగానే
కాబట్టి అంత ఒకటో సారి అంత చదవడం కూర్చొని అంత టెన్షన్ లే కాకుండా ఎక్కువ కాలేజ్కి వెళ్ళకపోయినా కొంచెం కొంచెం సిలబస్ ఈజీగా చదువుకోవాలి
హ్మ్ ఏందంటే మ్మ్ మ్మ్ అట్లానని చెప్ అయితే సరే అని ఓకే అన్నా నేను కూడా మేడం అకాడమిక్ ఇయర్ అంటే ఇప్పుడు మొత్తానికి మ్యారేజ్ చేసుకని మ అలా రెండు సంవత్సరాలు అటే వదిలేయాలంటే మంచి ఉండయి కదా మేడం
అవును
మళ్ళ చూడాలన్న మరి అట్లానే మరి వద్ద నుకున్నా కానీ మేబీ ఇట్లా చెప్పేసరికి ఓ
సెమ్ కాబట్టి అసలు కాలేజీ లో కాలేజ్ చేసేవాళ్ళకి బెస్ట్ సెన్స్ ఉంటాయి
హ్మ్ బెస్ట్ంస్ దనీ కంపల్సరీ వెళ్ళాలేనట మేడం డిగ్రీ లాగా లేదట పీజీ మాఆవిడ చెప్పింది కదా డిగ్రీ లాగా అట్లా హ్మ్
వీటికి కంపల్సరీ వెళ్ళాలి
కాలేజ్ వెళ్ళాలి కాలేజీ వెళ్ళి కాలేజీ క్లాసులు వింటేనే సెట్ అయితదట
అట్లా వింటెనే మనకు జాబ్ వచ్చినాయి మన చేసే కొంచెం ఐడియా ఉంటది అది ఫుడ్ సైన్స్ గా మళ్ళీ మామూల్ అయితే ఏదైన కంపల్సరీ కాలేజ్ వెళ్తే నాలేజ్ ఉంటది గానీ
ఉ మోన్ననేగా వెళ్ళింది హైదరాబాద్
అవునా మళ్ళీ ఎప్పుడేమైనా ఫెస్టివల్స్ ఉంటేనే వస్త
అవున్ మేడం ఆల్రెడీ మోరం ఉన్నది ఇప్పుడు నడుస్తుంది
వాళ్ళ అవును కదా మొహరం ఉంది కదా ఇప్పుడు నెక్స్ట్ వీక్
ఇది నడుస్తుంది మేడం ఈయటికి టూ డేస్
మొహరం ఎప్పుడు ఫెస్టివల్
మొహరం ట్వంటీ సిక్స్ లాస్ట్ డే మేడం మే బి ఆ ట్వంటీ సిక్స్ ఇగ అయితే మేడం ఇప్పుడు మాకు ట్వంటి సిక్స్ ఇగ టూ డేస్ మేబీ ఫిఫ్టీ నుండి మా ఇంట్లో పండుగలు స్టార్ట్ అయితయి మే ఫఫ్త్ నుం ఇట్ల అన్ని చేసుడి స్టార్ట్ అయితాయి ఇగ మా ఆవిడకి ఇక ట్వంటీ టూకు ఒక ఇది ఉన్నది ప్రాక్ టి గలాస్ ఉంటుది ఆ వస్తది ఆడ ఇక్క నుండి మేడం మొన్నటి వర ఇక్క ఉండ టూ త్రీ డేస్ అయితుందిళ్ళ అంది తె ఎళ్లేకపోయేది పండుగ తర్వాత ఆ నేను వెళ్తా లేకుంటే అన్న వచ్చేస్తుంది మళ్రి నేనుచేప్పు ఇక్కడ పోయి దించేచ్చు
ఆహ రావచ్చు వెల్ వెళ్ళొచ్చు రావచ్చు
ఉ పోంగంటే భాగ్యనరలో మార్నింగ్ కదా మేడం మీక వెళ్ళంది
ఆ మార్నింగ్ కంపల్సరీ వెళ్ళాలి అప్పుడు ఎవరు ట్రైన్ లో ఎవరు ఉండరు వెహికిల్స్ కూడా దొరకవు
ఉ కాబట్టి ఇగ వెళ్ళి దించేస్తా దించేసి మళ్ళ రిటర్న్ అమ్మక అక్కడ వచ్చ అంటారు కాలేజ్ ఇష్టమా అక్కడ కాలేజ్ వరకు దించే హాస్టల్ర మళ్ళ అక్కడ నుండి రివార్స్ వచ్చి అల నేన్ త్రీ నాకు అక్క నుండి ట్రైన్ కదుల్తా మళ్ళ
వెంటనే వస్తరా డ్రాప్ చేసి వెంటనే వచ్చెస్తరా మళ్ళా
ఇక మేము డ్రాప్ చేసి అక్కడ ఆమెకి హాస్టల్ లో దించేసి వెళ్లి వచ్చేస్తాము
ఆ
మళ్లా నేన్ డ్యూటీ కూడ చూడాలి కదా మేడం
అవున మీరు ఏం చేస్తరు
నేను మర్షిన్ భగీరాథలా చేస్తా మేడం
అవున రెగ్యులర్గా వెళ్తరా రగ్యల రెగ్యులర్గా వెళ్ళడమేనా
ఆ రెగ్యులర్ మేడం వాటర్ సప్లై కదా డిపార్ట్మెంట్ కదా వాటర్ అ కంపల్సరీ ఏరియా పంటేట్లా ఉంటాయి మా కెరియర్ ఏరియా చూసుకొని ఉంటుంది మనం ఏరియాలో వాటర్ ఎంటుందా లేదాన్న టైమింగ్ అనేది ఏం లేదు మేడం నాకు మే బి ఈవినింగ్ టైమింగ్ అనేది ఏమి లేదు ఒక్కొక్కసారి ప్రెషర్ ఉంటుది ఒకసారి వాటర్ ప్రెషర్ ఉంటది ఒకసారి ఉంటది దాన్ని బట్టి ఒక మేబి వన్ అవర్ టూ అవర్స్ ఉంటది వర్క్ ఆ టైమ్ లో వాటర్ ఎంత అయింది ఏం లేదు చూసుకొని ఫొటోస్ గిటోస్ తీసుకొని గ్రూప్ లో పెట్టడుంటది ర
ఇప్పుడు మొత్తం అట్ల వచ్చింది ఫొటోస్ తీయడం గ్రూప్ లో పెట్టడం వాడికి రెస్పాండ్ అవ్వడం అన్ని అట్ల స్టార్ట్ అయినయి అవును
థ్యాంక్ యూ మేడం చాలా విలువైన టైం నాతోని మాట్లానికి చాల బాగా మాట్లాడరు థ్యాంక్ యూ మేడం
ఓకే అండి